విష్ణుతేజా గారు బాగున్నారా.
ఆ నమస్కారం అండి, బాగున్నామండి మీరు, బాగున్నారా అండి,
ఏం జెస్తన్నరండి.
ఏం లేదండి అలా వాకింగ్ కోచ్చానండి నేను.
మీతో మేం కొద్ది సమయం కేటాయించచ్చా టైం.
ఆ తప్పకుండా కేటాయిచ్చండి చోప్పండి.
ఏమైనా మీ పడుగలెక్కడైనా జరుపుకుంటున్నార ఇప్పుడు రీసెంట్ గా.
అంటే జరుపుకుంటాన్నామండి మేము, మొహరం పండుగ జరుపుకుంటాన్నాం మండి ఇప్పుడు మేము.
ఎలా జరుపుకుంటారండి అది.
అంటే మా ఊర్రా సైడా అండి.
ఆ మీ ఊరు సైడే.
అంటే మా ఊరు సైడ్ ఓ. చ్చేసి బాగా పి మొహరం అంటే పీర్ల పడుగ అనేది బాగా జరుపుకుంటాం అండి మేము. పిల్లలు పెద్దోళ్ళు అంతా చ్ అంటే కులం మతం భేదం లేకోకుండా. అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండగ, అంటే మొహరం అండి తే పీర్రల్ల కు. అండి మేము, అంటే మా ఏరియాలో, పీర్లు కూర్చో బె. టీ ఒగ దాని ముందర గుండం తొవ్వి. ఒగ వారం రోజులు జెస్తామండి పండగ అది. ఆ అలా చేస్తామండి మళ్ళీ లాస్ట్ రోజు జెల్ది ఉంటుందండి ఇంగ.
ఆ.
ఐపోయినంకీ, ఇంగ పీర్ల అన్ని కట్టేసి దాన్నీ, మళ్ళీ ఏ చోటు ఉంటే, ఆ చోటు పెట్టేస్తారండి. మీ మీ ఊర్లో గుని జరుపుకుంటారండి మొ.
అ ఆ ఆ మా ఊర్లో గని జరుపుకుంటామండి మా ఊర్. లో రెండు రెండున్నాయి పీర్ల సవారీలు. బాగా జరుగుతుందండే మేమూ పోతాము అలా ఓ. చేస్తాం పెద్దళ్ళు పిలల్లోల్లు అంతా డ్యాన్స్ సేస్తాము అక్కడ, మా ఫ్రెండ్స్ ఉ. అంతా డ్యాన్స్ సేస్తామండి బాగా జరుపుకుంటాము, ఒ ఐదు రోజుల వరకు జరు. నడి నైట్ లాస్ట్ డే బాగా ఎంజాయ్ జెస్తాము.
అవునండి అవునండి అంటే మీకీ ఏ. ఇంకా మొహరం కాకుండా ఇంగ మీకు ఏమైన్నా నచ్చిన పండుగల గురించి మాకు ఏమైన్నా చెప్తారండి ఏ అ. అంటే ఏ పండుగల అంటే మీకు నచ్చితయ్ నాయ్ ఇష్టం మండి.
నాకు సంక్రాంతి అంటే ఇష్టం అండి.
అవునండి సంక్రాంతి విన్నానండి, అంటే దాని గురించి చెప్పగలరా అండి, ఎ ఎన్ని రోజులు ఉంటుంది.
సంక్రా ఉ సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ అండి మా. హాలిడేస్ గాని టెన్ డేస్ ఇస్తారు, అది చానా మా చా రం నచ్చిన పండుగ. ఆ పండుక్కే నేను ఇంటికి ఓస్తాను. అది తో ఎనిమిది రోజులు జరుపు. కుంటా మండి, ఓ రోజు బాగా ఫ్రెష్ గా బా జరుపుకుంటాము, దాని కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి దానికోసం వొస్తా.
అంటే ఇప్పుడూ. దాన్ని భోగి క సంక్రాంతి కనం మూడు రోజులు ఉంటాయండి గద. మూడు రోజులు ఉంటాయి గదండి అవీ, అంటే ఒక్కో రోజి. కి ఒకో ఓ అంటే ఒకో స్పెషాలిటీ ఉంటుంది గదాండి మనకీ. చ్ అంటే దాని గురించి భోగు రోజు ఏం జెస్. స్తారు సంక్రాంతి ఓ రోజు ఏం జెస్తారు, కనుమ రోజు ఏం జెస్తారు, అ అలా ఐడియా ఉందండి, మీకు ఏమన్నా.
లేదండి అంత ఐడియా లేదు అంత.
అవునా.
ఆ ఉవుళండి
అవున అంటే నేను మామూలుగ ఇనిండేది అంటే
ఉగాది బోగి రోజైతే టే ముందర ఇంటి ముందర చెక్కలు ఏమైనా పాత సామాన్లు అన్ని బయటేసి కాల్స్తామండి అందరు డ్యాన్స్ చేస్తాం దాని తిరిగి
అవునండి అంటే మనకి భోగి అనంగానే మనకి పాత జ్ఞాపకాలన్నీ ఏంటివన్న ఇంట్లో పాతవన్నీ ఏసేసి మంట ముందరా తెల్లార్జామున బాగా మనము దాని ముందర అన్ని అంటే మనము పాత వన్నీ మర్చిపోయి మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయ్యాలని దాని పండగ ఉద్దేశం అండి భోగి రోజు అలాగే ఆ పిల్లో మాముూలుగా స్నానం చేసేటప్పుడు పిల్లోల్లకి రేనిగాయలు చల్లడము మ అంటే అవి ఐడియా ఉందా అండి
ఆ ఉందండి పొద్దున్నే మార్నింగే లేసి అవి ఏడు గంటలకి స్నానం చేస్తాం తలస్నానము అప్పుడు ఉసిరిగాయ ఏమన్నా ఇంకా కాయలు నెత్తిన పెట్టి కోని స్నానం చేస్తామండి ఆ మంచిదండి
అవునండి సంక్రాం అవునండి అంటే మీ సైడ్ ఇట్లగా ఆ కోడిపందాలు అవేంటివి ఉండవాండి ముగ్గుల పోటీలు ఆట పోటీలు
కోడి పందాలు ఉండవండి ఎందుకంటే పోలీసొళ్ళు కొడతారు అందుకని ఉండవండి ముగ్గుల్ పోటీలు అయితే పుట్టపర్తి మా ఊరు సైడ్ పుట్టపర్తి ఉంది అక్కడైతే ముగ్గులు పోటీలు ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాబై వేలు థర్డ్ ప్రైజ్ ముప్పై వేలు ఇస్తారండి
అవునండి
సార్ నేనుగాని స్పర్ట్ పార్టిసిపేట్ చేసింటి ఆ పాల్గొనేమండి ముప్పై వేలు ఇచ్చినారు ప్రైజ్ మీని థర్డ్ ప్రైజ్ నాకు
అంటే దాంట్లో ఆటల పోటీల్లో మనం పాల్గొనాలండి చాలా మంచిది అలాంటివన్నీ పాల్గొనలా
ఆ పాల్గొన్నామండి
ఆ అవునండి అంటే ఇంకా ఎం పండగలు అంటే ఇష్టం అండి మీకు అంటే దీపావళి అలాగ వినాయక్ చవితి చేసుకుంటారంండి మీ సైడు
హ్మ్ మేము చేసుకుంటామండి దీపావళికి పటాకులు కాల్చాలని వస్తాము ఊరికి అదే పనిగా ఆ చానా ఇష్టమైన పండుగ దీపావళి అండి
అవునండి అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ పొల్యూషన్ కాకోకుండా చేసుకుంటారు కదా అండి ఆ పండుగని
హ్మ్ చానా పొల్యూషన్ కాకుండా అది పొల్యూషన్ కాకుండా చూసుకుంటామండి దీపావళి రోజు దీపావళి రోజు వచ్చి ఎక్కువగా జరుపుకుంటాము అండి అది పండుగ చాలా ముఖ్యమైన పండుగ అది
అవునండి అవునండి దీపావళి అలాగే దసరా గూనా జరుపుకుంటామండి మేమైతే
ఆ దస
అవునండి అంటే దేవి నవరత్నలు ఉంటాయండి దాని
ఆ
అంటే మామూలుగా సిటీ లో ఎట్లా ఇలాగా వినాయక చవితి ఎలా జరుపుకుంటారో అలాగే దసరా కూడా అలాగే జరుపుకుంటారండి అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి దేవి నవరాత్రుల ఐడియా ఉందండి వినిఉంటారు కదండి ఎప్పుడన్నా
విన్నామండి
చేసుకుంటామండి మేము ఇంకా వినాయక చవితి ఎలా జరుపుకుంటారండి
వినాయక్ చవితి అయితే మాకు ఐదు రోజులు అండి రోజ్ స్టార్ట్ అయిద్ది స్కూళ్ళకి ఐదు రోజులు హాలిడేస్ ఇస్తారు అప్పుడు నుంచి ఇంగా అస్సలు స్కూల్ మొహంమ్ గాని చూడము ట్యూషన్ పోము ఏమ్ చేయిను స్టార్ట్ చేస్తే ఇసుక ఆ సంచిలో ఇసుక నింపి పందిరే ఏసి దాని చుట్టూ టూనో ఓ రెండు రోజులు ఉంటామ అండి ఆ దాని తర్వాత వినాయకుని తెచ్చి చాన బాగా జరుపుకుంటామ అండి
మేమ్ మేము కూడా చాలా బాగా చేసుకుంటామ్అండి వినాయక చవితి అంటే మా సైడ్ వచ్చేఏసి మేము వినాయకుని అంటే మామూలుగా వచ్చే ఏసి వినాయక చవితి రాక్ ముందే మాకు పండగ వాతావరణం అనేది పిల్లులు బాగా హడావిడి చేస్తారఅండి
ఆ
అంటే ఎలాగ అంటే ఇప్పుడు వచ్చే ఏసి చేందాలు అంటే డబ్బులు సేకరించడము అంట్ టే వినాయకుని కూర్చోబెట్టేకే అలాగా పందిరి వేయడము అలా అయితే చేస్తార అండి అంటే మామూలుగా నేను విన్నాన అండి ఇలాగా లడ్ డ్డు వేలం పాట అనేది చేస్తార అంట మా సైడ్
మా సైడ్ చేసార అండి మా సైడ్ మ్ ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు థర్డ్ ప్రైజ్ మూడు వేల అండి దాంట్లో మేము థర్డ్ ప్రైజ్ తీసుకు ఉన్నాము అండి వేలం పాట
అంటే లడ్డు వేలంపాట అనేది ఎప్పుడు చేస్తార అండి నిమజ్జ్
లాస్ట్ లో నిమజ్జనం రోజు చేస్తామ అండి లాస్ట్ రోజు వినాయకుని మీ ఇడిసో వచ్చే ముందర ఒక ఐదు నిమిషాల ముందర చేస్తాము
అవున అండి లడ్డూకి కొనడానికి అది వేలం పాట కద అండి
ఆ దా కొనడానికి అండి త్రీ టైప్స్ ఆఫ్ లడ్డూలు ఉంటాయ అండి
అవున అండి
ఆ
అంటే మామూలుగా ఆ లడ్డూని కొన్నాక మామూలుగా పంచుతార అండి
ఆ ఆ కొంచెంమ్ పంచి కొంచెం ఇంట్లో పెట్టుకొని తింటామ అండి అది
అవునా అండి ఇంకా ఏ పండగల అండి మీకు ఎక్కువ ఏ పండగ అంటే ఇష్టమ అండి
తిమ్యా ఇంకా ఎక్కువ అంటే నాకు మా ఊర్లో సపరేట్గా చేస్తార అండి ఎద్దుల పందాలు పెట్టి
అవునా అండి ఎద్దుల పోటీలు అవ అన్నీ
జరుపుకుంటామ అండి ఎద్దులు ఉన్నాయి మా బాబయి వాళ్ళకి మేము ఊరికి ఇస్తామ అండి
అవున అండి అవున అండి అంటే మామూలుగా వచ్చేసి నేను వినిండ అయితే ఏకాదశి అలాగా ఉంటు ఉంది కద అండి
ఆ ఉ ఉంద అండి ఏకాదశి ఆ అదే అండి ఎద్దులు పందాల అండ్ అంటే ఏకాదశి నే
ఆ ఏకాదశి ఆ అవున అండి ఆ బాగా ఘనంగా చేస్తార అండి మీ ఊరు సైడ్ ఆ ఏద్దుల పోటీలు
ఆ బాగా ఘనంగా చేస్తారతండి ఓ పిల్లోలు పొద్దున్న స్టార్ట్ అయితే దాన్ని రెడీ చేసి ఎద్దులు మా ఎద్దులు బండిని కడిగి ఎద్దుల్ని కడిగి దాని మేకప్ ఏసి ఎద్దులు బండిని మేకప్ ఏసి ఉరికిస్త్ చామఅండి
అంటే మామూలుగా దానికి ఏమ అన్నా ప్రైజ్ మని ఉంటుంద అండి దానికి గున
దానికేం ప్రైజ్ మనీ ఉంటుందండి బైక్స్ ఇస్తారాండి బైక్ గెలిసినా ఫస్ట్ ప్రైజ బైక్స్ ఇస్తారు
అవునా అండి
ఫ్రైజ్ బీరో వాలు
అవునండి అవునండి
అట్లా అండి
అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు సీజను మొహరం ఫెస్టివల్ కదాండి
ఆ అవునండి
అంటే మొహారం ఫెస్టివల్ ఇప్పుడు జరుగుతందండి మీ ఊర్లో
ఆ జరుగుతుందండి ఇప్పుడు జరగలేదు ఇంకా రెండు రోజులు జరుగుతుందండి
అవునండి బాగా చేస్తారండి మీ ఊర్లో
తరు
అవునా అండి మాఊర్ సైడ్ కూడా ఈరో చేస్తనరండి బాగా మా ఊర్లో ఎక్కువ ఫేమస్ అండి మొహరం అంటే మా ఊర్ లో అవునండి అంటే ఇంగ అంటే బక్రీదు రంజాన్ అలాగా అంటే మీరు చేసుకుంటారా అండి
ఆ నేను బక్రీద్ రంజాన్ చేసుకున్నానండి నువ్ రు ఒక నెల పాటు నేన్ ను ఎం త్ ఓ నెల రోజు పొద్దున్నే స్టార్టింగ్ ఫోర్ కి లేస్తే గాని ఫోర్కే తినేస్తామండి
అవునండి అ అంటే ఉపవాసం ఉండాలి
ఆ ఉప్ ఆ దాన్ని రోజా అంటారండి దాని పేరు రోజా దాన్ని రోజా అంటారు దాన్ని ఫస్ట్ పొద్దున్ నాలుగంట్ల లేసి తినేసి మళ్ళా స్నానలు చేసేసి మసీదు పోతామండి మసీదు చదువుకొని
అవునండి
అప్పుడు ఎంగిలిగాని మింగకుండా ఒక ఐదు గంటల వరకు ఉంటామండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి అప్పుడు రో రోజా తీట్ చ్చుకొని తింటామండి ఏమన్నా స్నాక్స్ గానీ
అవునండి
తిని అప్పుడు తీర్చేసుకుంటాము మళ్ళీ తర్వాత ఏడు గంటలకి ఫుడ్ తింటాము అండి
అంటే నాకు తెలిసి వచ్చేసి అది రంజాన్ అనే పండగ ఉద్దేశం వచ్చేసి మనం ఎక్కువ ఆకిలి విలు వ అనేది తెలుసాల అనేది
ఆ ఆ అవునండి అవునండి ఆకాళీ విలువ తెలుస్తుందని కష్టపడుతారని పిల్లవాళ్ళు గాని అందుకు అ పండుగ జరుపుకుంట
మాముూలుగా అన్నదానలు కుని గ చేస్తారండి రంజాన్ రోజు ఇంకా బక్రీదు ఎలా జరుపుకుంటారండి బక్రీద్ కూన అంటే
ఆ ఫుడ్ బిర్యానీ తింటామండి ఆ రోజు ఏమి ఉండం గాని రోజా మామూలుగా ఉంటామండి
అవునండి మీకు హలీం ఐడియా ఉందండి మాములు హలీము అవి
ఆ హాలీమ్ ఐడియా ఉందండి
పండకండి చేసేది హాలీమ్ అవునా అండీ ఎప్పుడన్నా టెస్ట్ చేసారాఅండీ
ఆ చేశామండి రంజాన్నికి చేసాము మా కన్యాకుమారిలో ఆ సైడ్ చేశానండి ఆ అ సరేండి.
అ ఒకే అండి.
ఎందుకీర్రా